ఏమైతుంది హు ఫొటోస్ పెట్టేంత పెడుత లేవు
ఆగు దింపుతా ఈ కెమెరా మంచిగా రాదు అవుపడ్డ ఆవు పడ్డ ఆవు పడ్డట్టు ఉటాది
హమ్
ద బో ఫంత పోద బోల
అర్ధంకాలే
ఇప్పుడు ఇంట్లో పోతే బురదనే ఉన్నది ఇగో ఇది ఒక దర్వాజా
అ
అంటే దర్వాజు వెరైటీ ఉన్నాయి ప్లాస్టిక్ లెక్కోచి
మంచిగా ఉన్నా ఆ తాడుతం పోనే
ఎవరు తాద ఆడుగు
హమ్ తాతడు చిన్నడు
మస్తు ఎండ కొడుతుంది కదర
ఇప్పుడే కొడతా మొన్న కొట్టద
గోరంగా ఎండా కొడుతుంది
ఏదో ఇందులో బాత్రూమ్ వస్తుది వీడోది ఇస్తాను కట్టన కాడ పాత్రరువా కా
హమ్
ఏది ఇ దేవళ
హమ్ హమ్
ర రక బారవాజే మళ్లా
ఆ
వీటికి ఇప్పుడు ఓతనయి చూడు గా డోర్లు
ఏవి ంటే మనచ్చిన ఇష్ట అయింది నవల
ఎందుకు
నటినే
ట్వంటీ మినిట్స్ వేస్ట్ అయ్యిందా
హమ్
ఏంట ఎతో ముొఖం కడరా
మొకం కడగాలి తలస్నానం చేయాలి డాడీ మార్నింగే పోతుండ డాడి మార్నింగె పోతుండ
కొనంంటా
హమ్
ఆ
మళ్ళా ఎప్పుడు వస్తులు
ఆ చాన్ సేపటికి పట్తు
ఊ
కొన్ని అందాలు చెప్తాయి సిన్మ యూతన సమరా బుష్
పంపిస్తున్నావా
ఆ విడియా అతలేదు కదా
తమ తరద అంబు ఇప్పుడు ఏమంటారు బాబాయ్ ఏడున్నడు
బాబే హాస్పటల్ లో వున్నాడు
పంపిస్తాన్నారు గ
ఏమో పంపిసత అన్నారు
ఫోన్ చేసినావ నువు
ఏలికి
వాళ్ళకే
ఇనా కేడ పన్లేదు
ఫోన్ సైలెంట్ లో వెట్రా
అదిప్పు టీషర్ట్ ఫోట వీడ అ
ఏమో మరి తర్వాత దియ్యి
వీడురాలు తీషన్ ఇపుడు
మ్యాంగోస్ పెద్దగానా ఆరా
ఆ
చానా
అదంటే
కొంచం
ఏం లాస్ట్ర తినలేదు ఇయర్ఫుల్లు తినాలి
తినలేవు
ఎందుకు ఫుల్ల ఉన్నద
ఇప్పుడే మంచి ఉండ పెద్దయితే ఇంకా పుల్లగా
పండుగైనాక బాగుంటాయా
అది ఎప్పుడు వండాలే
తిన్నవు కదా నువ్ లాస్ట్ ఇయర్ ఫుల్
లాస్ట్ ఇయర్ తిన్న ఈసారి తినలే ఇగ మొన్న తిన్న చినోడు పుట్టిన ఇందు బంటది
త్రిక్యవల్ త్రిక్యవల్ ఇంటికా లేవా
వాళ్ళవి పుల్ల గ ఉంటాయి మనకంటే కొద్దిగ
ఏయ ఇంకఒక చెట్టువి తీయగ ఉంటాయి
ఏమో ఇగ తినాలి ఇప్పుడు ఉప్పు కారం పెట్టుకొని
తిను
పెట్టుకోవచ్చు
నేన్న తింటలేను నువ్వు ఆయన తిను
మమ్మీ పచ్చడి చేసింది
చేసిందా
ఐతే మా అమ్మ ఇప్పుడు తిన్నెవడినటన అట్లా రెండు కాయలు కోసి మంచిగా
మంచి ఉంటది ఇప్పుడైతే ప్చ్ నాకు ఇంటికి రా బుద్ధి ఔతుంది గోరంగ
మరి రా
అదే ఆలోచిస్తున్నా హు ఇవో ఎట్లైనా సిక్స్ కి పంపిస్తడు కావొచ్చు ఫ్రైడే రోజు రేపే కదా ఫ్రైడే
ఆ
రేపు ఫ్రైడే రోజు ఫైవ్ వారికి అట్ల అడుగుత ఏమంటడో చూడాలి
మండే రోజు ఆఫ్టర్నూన్
హమ్ ఏ నైట్ అయినగాని బస్ ఏ టైమ్ వరకు టైరా
అ
బ్లూ బసేస ఆ నైట్ ఏ టెన్ వరకు వుంటయా
లాస్ట్ టెన్ థర్టీ వరకు
టెన్ థర్టీ ఆ
ఆ ఏ
హమ్
లాస్ట్
రేపు ఏమంటడో రేపు సటర్డే అ రా అంటాడు రా వదుంటాడ దాన్ని బట్టి
హ
వస్త.
మొన్ననే చేసినవ్గా సాటర్డే
ఆ ఐన కూడా వాడ్ రా అంటడు. పోయిన సాటర్డే వచ్చినవ్ గదా ఈ ఈ సాటర్డే
అంతక్ ముందుక్ కూడా చేసినవ్ ఏమో
అవును.
అట్లనే రా అంటడు వాడు
దష్యాబెను
చేయాలిగ.
తిన్నవా పదకొండు అయితంది.
తినాలే పన్నెండున్నర వరకు తింటా స్నానం చేసేస్త స్నానం చేయాలిగా నేను
అఓ థర్టీన్ల సిక్స్ అయిపోయినయి.
థర్టీన్ల సిక్స్ అయిపోయినయా తర్టీన్ అయిపోయినయా!
థర్టీన్ల సిక్స్ థర్టీన్ చేయలే అవైలబుల్
ఇంకెందుకు థర్టీన్ చేయాలా
ఏ కొ కొన్ని కాల్స్ మిస్సైనయిగా
మ్
థర్టీన్ థర్టీన్ల థర్టీన్ల వేసిండు వాడు. అసల్ మాట్ మాట్లాడాలంటే నైన్ మార్క్స్ మాట్లాడాలే కాల్స్ మాట్లాడేది. కద వేస్ ఇద్దరి కల్పి థర్టీన్ ఇగ థర్టీన్ ఇప్పుడు మళ్ళొకటి వేస్ట్ ఆహ్ మళ్ళింకొకటి వే ఎస్
ఆ అవును.
మొత్తం ఇగ ఫైవ్ వేస్ట్టైయితై అనుకో ఇగ
లిఫ్ట్ అయిలేవ్ మళ్ళ ఏసిండుగా
ఏసిండా.. ఉహు ఇంకేన్నైతే నాక్ అట్ల చూపియ చూపిస్తలేవ్ అసల్ ఏం చూపిస్తలేవ్ ఇగ సైలెంట్ అయిన
ఆన్సర్ మనీ అచ్చినయా.
ఆ ఓ ఇది మాట్లాడుకోదడి టాపిక్
ఎందు ఏ బచ్చీ పియా పియా థ
ఏంమ్మోరా
ఎవ్వల్ చెప్పిల్లు నీకి ఈ యాపు
సరిత
సరతక్కానా ఆహ్
బోరుగోడుతున్నాదారా
ఇంకా
చూస్కోమేను యూట్యూబ్లా ఏం జదవాల నెక్స్ట్ స్టెప్ ఏంటి తీస్ కోవాలనేసి మన్ చెయ్ చూడపోయిన ఇప్పన్నుంచి
ఇల్ల డాడికి ఫ్రెండ్సుంటరు తెల్సా ఫోర్ జీ ఎనిమిదొంద్ ఎనిమిది వందలు ఈ ఫై జీ కాద్ డాటా రొప్ప రొప్ప వస్తద్ ఆహ్ అ రప్ప రప్ప ఒత్కుంట
హుం
ఫై జీ అయితే
మామ్మేం జేస్తుంది
మమ్ముందాక్క బైట ఓ తాత ఓ మమ్మున్నదాంటే మమ్మక్కడ పోయినట్టునది
ఊ నుడుకవోసలే
కులారేస్కున్నా
చళ్ళగుందా
అయి వీడు కత
అమ్మో నాగైతే ఏడుపే వస్తుందమ్మా
అ
ఆ ఇంటికేవో ఆ ఇంట్లో చల్ల ఉంటుంది
పెంకుటిల్లు
ఊ చల్లగుటంది
అది మలే ముఖం కడుతా మరి
వద్దు్య వద్దు పదరా
ఆ బాయ్
ఉ సరే బాయ్